హలో
ఆ చెప్పండి హలో ఏం చేస్తున్నారండి
ఏం లేదు కాలి మీరేం చేస్
తిన్నారా ఏం లేదు ఖాళీనే ఉన్నాను నేను కూడా ఇప్పుడే తిన్నాను ఏం కర్రీ
ఎగ్ కర్రీ మీది
మాది టమాటా పికిల్ ఏం చేస్తారండి మీరు స్టడీ
ఎమ్మెస్సీ కెమిస్ట్రి
అవునా నెక్స్ట్ ఏంటి మరి
నెక్స్ట్ అంట ఏమో చూద్దాం ల్యాబ్స్ లల్లా చేద్దాం అని అనుకుంటున్నాము
మీ చిన్నప్పటి నుంచి జరిగిన స్టడీ స్టడీ గురించి నాకు చెప్తారా కొంచెం
అప్పటినుండి అంటే అయి నేను చిన్నప్పటి నుండి హాస్టల్ని చదువుకున్న సోషల్ వెల్ఫేర్స్ ఫిఫ్త్ క్లాస్ నుండి
అవునా అంటే దానికి ఏ ఆ ఇట్లా అం తే ఏదైనా ఎ గ్జామ్ రాయలా ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏమనా
టాయి
ఓకే అది రాస్తే క్వాలిఫై అయితే మనం సీట్ వస్తదా
ఎస్సీ కదా కంపల్సరీ క్వాలిఫై అయితాం
అవునా క్వాలిఫై అయితే సరిపోతదా
ఆ అంతే సి ఆటోమేటిక్ గా ఇక వాళ్ల సీట్స్ వత్తాయ్ మనము పెట్టుకోవాలి ఇగా కాలేజెస్ హాస్టల్ ఇంటరు నిజాంబాద్ కా పంచర అనేసి టాయ్ కాలేజ్ సోషల్ సరే
ఓకే ఊ ఏం చేస్తారు ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకున్నారు
ఎంపీసీ
అవునా ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టాం మరి మీకు ఎంపిసిలో
కెమిస్ట్రీ
టెన్త్ లో ఉన్నప్పుడు టెన్త్ లో ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం
సోష సోషల్ అంటే మంచి అనిపిస్తుంది
ఇష్టమా సోషల్ అంటే చాలా
హ్మ్
జనరల్ నా నుంచి తెలుసుకోవాలని ఉంటుండేనా మీకు చాలా అవునా అవును సోషల్ అంటే మొత్తం నాలెడ్జ్ కాబట్టి
ఆ
తెలుసా అండి మరి మీకు ఆన్లైన్ గురి
స స్టక్ ఉంది నీ వాయిస్
హలో అంటే స్కూల్ డేస్ లో మీకు ఎలా ఉండేది హాస్టల్ కదా నేనైతే ఇప్పటి నుంచే హాస్టల్ అండి నాకు అసలు ఏం తెలీదు ఇట్లా ఉ అవును హు అసలు హాస్టల్ ఎలా ఉంటది ఏంటి అనేసి
ఇంకేది ఇంకేది ప్రైవేట్ హాస్టల్ కదా ఎవరి వాళ్ళు అన్నట్టే ఉంటాయి కానీ గవర్నమెంట్ హాస్టల్ మాకు ఫోన్స్ ఫోన్స్ ఉండయి ఏమి ఉండయి బాగు టాయి ఎంజాయ్ ఉంటాయి ఉ మొత్తం మాట్లాడుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవును మొత్తం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు అదే వాళ్ళతోటే కా అన్ని ఉంటాయి ఫోన్ చుసుడు ఫోన్స్ మాట్లాడు ఇంత ఏం ఉండదు
ఉహు ఓకే ఆ చెప్పండి
మీరే చెప్పాలే
అవును అసలు నా అస వీళ్లు ఇంకా
ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు అబ్బా పిల్ ఇలా ఇళ్లకు ఎవ్వలకు ఫోన్ లేకుండే అంటే బాగుం ఇప్పుడు అందరం కలిసి ఇట్లా మంచిగాఎంజాయ్ చేసుడు మాట్లాడుకున్నడు గిట్ల ఉండడు కదా
అవునువును మా రూమ్ లో అయితే హు హు మా రూమ్ లో వాళ్ళ అయితే అసలు వాళ్ళ ఫోన్ లో వాళ్ళకే అసలు మాట్లాడతారు కాకపోతే ఫోన్ చూసు
కొంచెం ఫోన్స్ ఫోన్స్ ఫోన్స్
అవును ఓకే ఫోన్స్ చూసుకుంటా ఉంటారు
ఏమి ఇస్తారో ఏమో అప్ ఫోన్ల బోర్ రాదుగా
అవును కాదు మీ హాస్టల్ ఎలా ఉండే మీ కాలేజ్ స్కూల్ లైఫ్ లో చెప్తార మాకు కొంచెం ఫ్రెండ్స్ గానీ ఇట్లా సండేస్ అ మరి పేరెంట్స్ వస్తారా
సండే సండే రారు గని సెకండ్ సాటర్డే
ఓకే సెకండ్ సెటు
హు సెకండ్ సాటర్డే సెకండ్ సండె ఇగ
మరి పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చా మనం ఇంటికి హలో పర్మిషన్
హా లేదు జస్ట్ ఎదన్నా అర్జెంట్ ఉంటే సీరిస్ సిచువేషన్ ఉంటే అర్జెంట్ ఉంటేనే పంపిస్తారు కుంటే ఇలా రాదు
ఉ
అల్ళె చవా
ఆహా ఓకే ఆ ఉ ఆ చెప్పండి మరి ఇంకా అంటే మేము ఇప్పుడున్న నేను చిన్నప్ప నుంచి ఇంటర్ వరకి నేను మా ఇంటి దగ్గరే చదువుకునేదాన్ని సో నాకు ఇ ఇంటర్ తర్వాత నుంచి నేను హాస్టల్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా ఏడ్చేదాన్ని
అవునా ఎందుకు
స్టార్టింగ్ వోచ్ చిన్నప్పుడు అంటే ఇన్ని డేస్ ఇంట్లో ఉండి ఇప్పుడు మమ్మీ వాళ్ళకి దూరంగా ఉండాలి వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి ఎప్పుడు వస్తారో తెలీదు అనేసి భయం ఎప్పుడు హస్ ఇలలు లేం కదా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మనతోని వాళ్ళు ఎలా మాట్లాడతారో అనేసి అట్లా ఉ అవును హు
మేమైతే ఏంట చిన్నా ఏ చిన్న పర్ నేను హాస్టల్ లే మ
ఉ
కాని అప్పుడప్పుడు గుర్తుకోస్తాయి అసలు ఆ డేస్ బాగుండే ఆ యి ఆ హాస్టల్ నేర్ నేర్పిచ్చి హాస్టల్ అంటే ఫ్రె చేయడం లే ంట ఎప్పుడ ఎతులుంటారు అ గుండాల అనిషా తెలుస్తయిగ సిచువేషన్
అవును అంటే మో ని క అవు నేను యాక్చువల్ గ నేను ఏమనుకున్నా అంటే హాస్టల్ అంటే ఎలా ఉంటుంది అనుకున్నా అంటే మీకు ఇది తెలుసా అండి యూట్యూబ్ లో ఒక వరంగల్ వందనా అని వెబ్ సిరీస్
అవును అవును
నేను హాస్టల్ అంటే అలా ఉంటది కావచ్చేమో అనుకున్నాను అంటే మార్నింగ్ లే చదు పించ్ డాలు చదుకోడాలు అలా హ్మ్ కానీ అసల ఇక్కడ అసలు ఏం లేదు అలా ఏంటో ఏమో ఏం అర్థం అవట్లే నేను ఆన్ హ హాస్టల్ లైఫ్ అలా ఉంటది ఏమో ఎయిత్ ఫ్రెండ్స్ అని అను సు అంటే క్యాంప్స్ హాస్టలే వాళ్ళది కాకపోతే ఔటింగ్స్ ఉం ఎప్పుడో ఒకసారి ఉంటాయి కాని రూమ్ సో నేంజయి మంచి గ అనిపించేది వాళ్ళు మనం చదువు కొనే టైంలో చదువుకోడం
ఆ హ్మ్